ఉమ్ బావున్నరా అండి
ఆ బావున్నా అండి మీరు బావున్నారా
బావున్నా అండి తిన్నరా అండి
ఇంక లేదండి ఇందాలే వంట చేసాం
అవునా ఏం కూరండి
మాది ఆలుగడ్డ
ఆలుగడ్డ నా ఎందుకండి చికెన్ ఎందుకు వండలేదు
ఆ ఎందుకండి చికెను హీటు కదా
ఎప్పుడన్నా ఒక్కసారే కదండి
ఉమ్ అదేలే గానీ అప్పుడప్పుడూ తింటూనే ఉన్నాం మొన్న గూడా బిర్యానీ చేశా
వామ్మో
ఇగ రోజూ ఆల్ గ రోజూ అదే అనుకో
అవునులే ఎప్పనా ఊ అంటే ఇది ఆ దే అడుగుతారు
ఊ వాళ్ళకు ఆ టేస్టు తెలిసిందంటే ఈ లీఫ్ కర్రీస్ గానీ వెజ్ కర్రే వెజిటేబుల్స్ తిన్రు ఇగ
మాకు వచ్చిన బాధ మా పిల్లోడు చికెన్ ఏం తింటలేడండి చికెన్ కంపల్సరీ ఉండాల
వా రోజా
డైలీ అది కొంచెం ఒక ఒక్క పీస్ అను ఉండాల
మరెక్కడ తెత్తన్నారు ఒండు
కాబట్టి వండుడే కదా చిన్నప్పటి ఏం ఏం కాలేదు గా
ఆ మరి అంతగానం ఎట్లా అలవాటయ్యిండు
నేను ఒక బర్డే బర్డే తీసుకెళ్ళనా అండి
ఆ
అక్కడ చికెన్ చూసిండు చికెన్ లైక్ పిజ్జా లైక్ పిజ్జా అని కూర్చున్నాడు
ఆ అయ్యా ఇక ఆ టెస్టు బట్టి ఇక రోజు అదే కావాల అంటాన్నా
అదే అడుగుతాండు ఒకసారి కొట్టినా కూడా ఇంట లేడు
ఇక అవిడ మంచిది కాదు కా తెలుసు కదా లకి వాటికి ఎక్కువ లీవ్ వేస్ట్ టేబుల్స్ ఇప్పుడు హాలిడేసేగా ఇంట్లో ఉంటే ఇంక ఇసుకిస్తాడా
అసలు ఇంటలేడు ఫోన్ పట్టుకుంటాడు చికెన్ కావాలంటాడు
ఫోన్ కూడా ఎక్కువ ఇయ్యకూడదు కదా
ఇంటర్నెట్ లేకపోతే టీవీ వాట్ కుంటాడు లేకపోతే మొబైల్
మైండు చాలా ఖరాబ్ అయిపోయిది
ఆ ఇంటనే కదా ఏం చేయలే ఆయన హాలిడేస్ ఎ
మా పిల్లలైతే నేనైతే ఈ హాల్ హాలిడేస్ లో నేనైతే అసలు ఫోన్ కూడా ఇయ్యట్లే తెలుసా మొన్న ఇ నేను ఏం చేసా బయట బట్టలు బయలు బట్టలు ఉతికి ఇంట్లోకి వస్తన్న వచ్చేసరికి కొట్టుకుంటన్నారు ఫోన్ కోసం ఇక ఇద్దరిని బెల్ట్ తీసుకు ట్టుకొని అటు రెండు దెబ్బలు ఇటు రెండు దెబ్బలు ఏసీ ఫోన్ ముట్టుకుంటరా సెలవులు అయిపోయే వరకు ముట్టుకోరా అని చెప్తే అమ్మ వద్దు వద్దు వద్దు కొట్టకు అని అన్నారు ఇక అప్పటి నుంచిక పొద్దుటే లేస్తారు టిఫిన్ తింట
ఆ ఉమ్
మంచిగ బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలతోనే మళ్ళీ ఇంటికోస్తారు అన్నం తిని మధ్య జనం పండుకొని మళ్ళీ సాయంత్రం లేసి, ఆడుకొని వచ్చి అప్పుడు స్నానం చేసి, తిని పండుకోవడం అట్ల అనమాట. పోన్ ముట్టుకునే పనే లేదు ఎందుకంటే సైట్ వస్తది కదా
కానీ అది కూడా బాధే కదా అండి
ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా
ఓ పెట్టి అంలేట్ ఏసేస్తా ఉ అవునా ఇంతవనం ఇంతవనం
మరి ఎట్లా మరి ఈ పరిస్థితి
ఏం చేయలేమండి
మరెట్లాండి మీరే ఏదోటి చెప్పి భయం చెప్పాలి కదా
హు ఉ ఉ మీ అంతే అండిఇగ
పిల్లలు ఉండరాడు పోడానికి
పిల్లలు ఎవరు లేరు ఆడుకోనికి
ఉంటారు కదా
లేరండి
ఆ మరి వాళ్ళ ఇంకా వేరే మీకు చుట్టాలు ఉంటారు కదా ఏదైనా పల్లెటూరు పంపి పోయారా
ఊ వానికి అలవాటులేదండి హాయ్ ట్యాబ్లెట్ మచ్చల్లా పోయి
ఇక ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే నా
ఫోటో నో అ వాళ్ళు న్ ఫ ఉ బాగా ఆడతాడండి
మరి అట్లా ఆడకూడదు కదా
ఉ
మరి మీరే ఆడకూడదని చెప్పాలి
ఏం చెప్తాంమన్న ఇనకి ఒక్కసారి అంటే చెప్పచ్చు కొట్టిన కాని అంతే ఉన్నాడు
ఆ ట్యూషన్ పంపండి లేతేపో ఇంకా నాలుగు రోజులకి స్కూల్ స్టార్ట్ అయిది కదా
ఆల్రెడీ పంపుతానండి అయినా కాని ఇంటికి వచ్చేసి పడుకోడు
ఆ
గేమ్స్ పట్టుకొని ఆడుతా ఉంటాడు ఎప్పుడు పండుకుంటడు
ఆ
మేమే లేపి లేపి లేపి ట్యూషన్ పంపిస్తాము ఇగ
అసలు వీడియో గేమ్స్ అస్స్ సలు ఇయొద్దు ఎవన్న ఉంటే ఇన్స్టాల్ చేసి చేడి లాక్ మార్చండి అప్పుడు గాను ముట్టు అప్పుడు ఏడ్చి ఏడ్చి అలా పడేస్తడు కానీ ఎలా ఓపెన్ చేస్తాడు మీరు లాక్ మార్చేయాలి
ఎన్ని మార్సినా కూడా కనుక్కుంటాడు
మరి అట్లా ఇట్ల అయితే మరి హోమ్ వర్క్స్ కంప్లీట్ చేస్ త్తాడా ఇంగ
లే లేదు లేదు కంప్లీట్ చేయడు నెక్స్ట్ ఆస్టల్ ఏసేస్తే అన్ని
ఈ పని చేయండి ఏదైనా ఒ సొల్యూషన్ అనేది ఉండాలి మనిషికి అప్పుడే రిలాక్స్ ఉంటది
తను హాస్టెల్ లో పడేషీ వాడిగా మాటిని
ఫోన్ అంతగానో ఇప్పుడు మీరు ఈ ఏజ్ లోనే అలా చూస్ అనుకోండి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి అసలు కళ్ళు కనిపిస్తాయా కానీస్ సం ఆయన ఆయన చ చే చదవడానికి గాని ఆయన పణ ఆయన చేసుకోడానికి
లేదండి అయి
మీరు చేసిన తప్పే కదా అది మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఇగ ఇప్పటి నుంచఅయినా అసలు ఫోన్ అనేది ఇవ్వద్దు ఏమేం యాప్ లో ఎక్కించుకున్నాడు ఫోన్ లో
పబ్జ అయినే ఎక్కిచ్చుకున్నాడు పబ్జి విజయాన్ ఒక గేమ్ ఒకటి ఉందండి అదొకటి ఎక్కిచ్చుకుంటాడు
ఆ వమ్మో అది మారి తలకాయ నొప్ప తప్పండి అది ఎన్ని గంటల అయినా కానీ అట్లట్లట్ల నొక్కుకుంటా అసలు మన మైండ్ మనం ఏం చెప్ చెప్పిన పని చెప్పినా యిన్రు తినడానికి రమ్మన్న రారు
రారు ఇంకోటి అధ త మళ్ళా చార్జింగ్ పెట్టుకొని ఆడుతనే ఉంటాడు
వామో అది చఛార్జింగ్ పిల్లలు ఒకసారి అది అట్లా పెట్ పట్టి మాట్లాడితే ఫోన్ వేలిపోయిందిగా
అవునా
అవును మరి తెలీదా ఇట్లే ఫోన్ వాడుతూ వాడుతూ ఆ అయిపోయిందని ఫోన్ చార్జింగ్ పెట్టి మరి ఉంటే ఆ షాక్ లాగా వచ్చేసి ఆ పొరగాడు చచ్చిపోయాడు
వామో ఇద ఇది ఎక్కడండి నేను
ఈక్కడే జరిగింది అది జరిగి కూడా చాలా రోజు అయింది వేటి న్యూస్లలో కూడా వచ్చింది పోరగాడు ఎయిట్ ఇయర్సు
అమ్మో నా చిన్న చిన్నఏజ్ అండి
ఆ మర ఏమనుకుంటున్నావె ఏ పిల్లలకి అసలు ఫోన్ ఇయడమే పెద్ద తప్పు ఏమన్నంటె ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి అ క్కడికెళ్ళినా ఏమన్నా త తలకాయ నొప్పి వస్తుంది మైగ్రేషన్ వెళ్ళి మిమ్మల్లే తిస్తుంది డాటారు అసలు మీరేం పేరెంట్స్ మీకు అసలు కొంచెమ మీకు భయం ఉందా పిల్లలకి ఎందుకు అట్లా అలవాటు చేసారు అని ఇగ మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అయితే అన్నం పెట్టాలంటే ఫోన్ ఉండాలట అన్నం నోట్లో పెడితే ఒక ముద్దకు ఒక వీడియో ఒక ముద్దకు ఒక వీడియో
ఆ ఇక్కడకూడా అంతే
మీ అంత గార్భం చేయకూడదు పిల్లల్లి గార్భం చేస్తే పాడైపోతారు
ఊ
అసలు గార్భం అనేది చేయొద్దు మీరేమన్నానండి కానీ గార్భం చేస్తారంటే పిల్లలు అక్కడ ఆగమైపోయినట్టే మనం ఎంత స్ట్రిక్ట్గా పెడతా వాళ్ళంత హద్దు పద్ధతిలో పెరుగుతారు లేకపోతే ఇంకా వాళ్ళు మన చేతికి రారు ఓ టెన్త్ క్లాస్కి వచ్చారంటే బయటికెంత ఎంత ఘరంగా ఉన్నారు తెలుసా మొన్న ఇక్కడ మా ఇంటి దగ్గర అబ్బాయి అయితే వాళ్ళు దబ్బ బ్బులు దాస్తానంట బీరువాలో తర్వాత ఎప్పుడుకో చూస్తా డబ్బులన్నీ తీసేసాడు అంటా సిగరెట్ కొనుక్కొని తాగుతాండంట
వామ్మో
ఆ భయం లేక పిల్లలకి పిల్లలకి భయం లేక పబ్జీలా ఆడ్డం ఫోన్ లాడ్డం ఇఎ భయం లేని పనుల అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే చెడిపోయేదంటే ఇదే మరి పిల్లలు ఫోన్ ఒకటి ఈ మధ్య బాగా ఫోన్ వల్లనే చెడిపోతున్నారు
వామో ఇ భయం పె
మీరైతే ఆలోచించుకొని ఈ యొ ఒక్క సంవత్సరం ఎలా ఒకేళ ఎగ్జామ్ రాపిచ్చేసి వేరే హాస్టల్ వేసేసి తప్పుడు కానీ మీ దారికి రాడు మీరుం
అవునండి మీరు చెప్పిందే కరెక్ట్
మీరైతే ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్టి ఇంకా వ వింటే విన్నాడు ఇంకా వినడం కూడా వద్దు ఇంకా అబ్బాయి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకెక్కడక్కడ హాస్టల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిచ్చి అక్కడేయండి పిల్లలతో ఆడే వాళ్ళే వాళ్ళే టైం కి పెడతారు అప్పుడే తినాలి ఆకలి అయిందంటే మళ్ళా బెట్టరు అప్పుడైతే కుదిరి దీంట్లో మూడు గంటలకు తింటాం మధ్యాహ్నం మా పిల్లలు కూడా అంతే మూడు గంటలకు తింటాం పొద్దుట పదిగాంట వేసి ఒకటి ఇట్లా మీరు ఇప్పుడు తింటే తినండి లేకపోతే అన్నమే పెట్టను అంటే వా అమ్మో అని పొద్దుటి నైన్ కళ్ళ తినేస్తున్నారు మధ్యాహ్నం ఏమో వన్ కళ్ళ తినేస్తున్నారు
మరి టీ లేదంటే ఇంటలే అసలు ఎప్పుడు ఎప్పుడో తింటారు నేను తిన్నాని తింటలేరు మట్ టీవ టీవీ అండి
టీవీ కూడా ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ చూస్తారు
అవునా
ఆ అంతే మరి ఊకు ఇయ్యాం అసలు బంద్ చేయడం ఇవ్వాల చూస్తున్నా కానీ తీసుకెళ్లి తింగన ఆ స్విచ్ బంద్ చేసి ప్లగ్ పీకస్త
వామ్మో
ఆ మరి అట్లనే చేయ్యాలి మీరు చేసే గారు పని చేయాలంటే చేతికి కూడా రారు పిల్లలు
వామ్మో
ఉ
నెక్స్ట్ నేను కూడా అట్లని చేస్తా అండి ఒకసారి చూస్తా
ఆ
ఇయ్యకపోతే పడేస్తా ఇగా
అసలు ఎందుకట చేస్తాండు అసలు మీ పిల్లగాడు
ఇంకోటి సై సైకిల్ కూడా ఆడతలేడండి వాు
అసల్ సైకిల్ మంచిదెల్సా ఎంత అంత ఫిజికల్ యాక్టివిటీ చక్కగా ఎంత సైకిల్ తొక్కితే ఏజ్ లో అంత గట్టిగా అయిపోతు చక్కగా తొక్కుకోవచ్చు
కానీ మా వోడు కింద పడ్డడండి మాకు అందుకే భయం వేసి మళ్ళ వద్దలే కింద పడతాడు ఎందుకు అనేసి ఇంట్లోనే పెడతాను
ఏమైద్ది సైకిల్ పిల్లలు ఉంటారు చక్కగా పిల్లలతో ఆడుకుంటూ సైకిల్ దొక్కోవచ్చు ఏమన్నా డ్రాయింగ్స్ వేసుకోవచ్చు మెమరీ గేమ్స్ ఏమైన్నా పేపర్స్ తో గాని అలాంటి చాట్ల మీద డ్రాయింగ్ హిల్స్ గానీ ఇలాపోతే ఈ చెట్ ఫారెస్ట్ గాని ఇలాంటి డ్రాయింగ్స్ వేసుకోవచ్చు పెయింటింగ్స్ కొనిస్తే మీరు చక్కగా పెయింట్లు వేసుకుంటాడు మీరు ఫోన్ వదిలేసి ఇక మీరేమో మీ పని చూసుకుంటా ఆ పిల్లగాడు ఫోన్ కి అడిక్ట్ అయ్యాడు
అవును అది కరెక్టే ఒకసారి ఒకసారి ఇచ్చినండి డ్రాయింగ్ చేయనికి ఇస్తే తీసుకెళ్లి బయట చేసిండు అట్లా మూడు సార్లు చేసిండు ఎప్పుడు మొబైల్ మొబైల్ మొబైల్ అయిపోయింది పబ్జి ఒకటి పట్టుకున్నాడు కనీసం
అది మైండ్ ని డైవర్ట్ చేసేసిద్దంట పక్కనోళ్ళు ఏవనయినా గాని ఆ గేమ్ లోనే ఉండిపోతారు
అవునా
ఉమ్ మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఫైనల్ గా ఫోన్ కి ఎడిక్ట్ అయ్యాడుగా
ఏమో ఒకసారి చూస్తామనండి ఎందుకంటే చిన్న పిల్లడు కాబట్టి చెప్ ఇంటడేమో
ఆ
ఒకసారి చూసి ఇప్పుడు చెప్తా దగ్గరికి వెళ్ళి చెప్తా ఇట్లా కాదు మొబైల్ యూజ్ చేయొద్దు ఉమ్ అని చెప్తా ఇంటే ఓకే కాకపోతే హాస్టల్ పడేస్తాను ఇంకేం లేదు ఇగ
అదే అదే బాధపడ కండి పబ్జీ గేమ్ వల్ల చాలా పిల్లలు ఈ ఫోన్ వల్ల గేమ్స్ వల్ల పా పిల్లలు పాడైపోతున్నారు మీరేం బాధపడకండి ఏం కాదులే వాళ్ళ మారుతారు ఓకేనా సరే అండి మరి సరే మరి
సరే అండి నేను ఉన్ జం సరే ఇప్పుడు డిస్కస్ చేస్తా
సరే సరే సరే ఓకే
సరే అండి